చెప్పు ఏం చేస్తున్నావ్
ఏంజెల్ అది
ఇది పెట్టవా ఏం రికార్డు హెచ్ టి పి ఆ అస్సలు స్టార్ట్ కూడా చేయలే చేస్తా ఆగు అటు చూడు
రాసిస్తాలే ఇంతసేపారేస్
అది కూల్లా రాసే అందుకి ఆ
నేను కూడా ఇప్పుడే స్టార్ట్ చేసింది
ఎనిమిది కాల్స్ వస్తుంటాయి దీంట్లో
ఏం చేస్తున్నావ్
ఏం చెయ్యాలా ఇప్పుడే మూవి స్టార్ట్ చెయ్యబోయాం
ఆ ఆ మీ ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారు అవునా
ఇంకా తర్వాత మళ్ళీ అక్క చేసింది నాకు సిగ్నల్ అందలా చేసి లిఫ్ట్ చేసా కూడా చేసిన తర్వాత మాట్లు వినిపియ్యలే నాకు అక్క వద్దులే నీను పోతాయేమో అని చెప్పి రేపు చేస్తాలే పన్నా ఉ తిన్నావా
ఉ ఫాస్టింగ్ ఉన్నా
బావచి ఈ రోజు కూడనా ఓ మీకు మీకు అది కాదు కదా దా జైశ్రీ లాగ అనుకుంటున్నా వాళ్ళు సండే ఉండరు
ఆ మార్నింగ్ తిన్న అర్లీ మార్నింగ్
ఉ ఏం పెట్టారు ఈ రోజా అవును అందు ఒకటేసారి వస్తదా
ఏమో
అదే రైస్ మొత్తం ఓ మార్నింగ్
పే సారే
ఉ
జూనియర్స్ తీసుకొని వచ్చి ఇస్తారా
అవునా
ఆ మన జూనియర్ పాపం అబ్బాయి ఫ్యామిలీ లో ఒక జూనియర్ ఇద్దరు కలిసి తీసుకొని వస్తారు
అప్పుడు మనం కిందకెళ్ళి తీసుకోవాలా అప్పుడు వార్డన్ లా సిద్ధ
ఇయ్యాల ఇది జ చేడ్తారా సెకెండ్ ఫ్లోర్ లో
ఓహో ఇట్టు తీసుకుంటారా
డైలీ అడ పెట్ అంత దూరం వెళ్లాలంటే కష్టం
కష్టం నిజమే దానికి తగ్గట్టు నిద్ర ఉండదు అంత ఉదయాన్నె కిందకెళ్ళాలంటే కష్టం
ఆ కోతులు ఉంటాయి ఫస్ట్. మ్... నోట్స్ రాసావా అవి ఇవి పీకినియ్
ఏదో కొంచం రాసా
ఆ హెచ్ డి డీఆర్ ది ఇచ్చారా
ఏంటి ఆ ఇచ్చేసాం ఇది మనకి పెట్టక ముందే ఇచ్చేసాము మేడం చెప్పింది సాటర్డే నో ఇప్పుడు అయ్యమని అప్పుడే ఇచ్చేసాం ఇంకా అవ్యఉంటే నల్లిగి పోతావుంటాయి మన దగ్గర ఉంటే అందుకే చేసాం చాలా మంది ఇచ్చేసారు ఇచ్చేసారు అనుకుంటున్నా నేను కూడా
నేను ఇవ్వలేదు అప్పుడు ఎగ్జామ్ చూపిస్తనియ్ గా
ఆ
అనీ మ
ఎవరొ ఒకరికి ఇచ్చిపోవల్సిందినువ్వు
ఏమో రేపు ఇస్తా రేపు క్లాస్ లేదు కదా అందుకని చిరాక్ క్లాస్
రేపు టెస్ట్ ఉందా ఇక్కడ కలపకపోతే బావుండు
టెస్ట్ లు పెడతారు
అసలు ఏం చదవాల అసలు చతబుద్దే కావట్లా
అస్లు బర్ఫెక్ట్గా నోడ్స్ చెప్తన్నార నేమన్నా
మనము రాసేది ఒకలాగుంది ఆమ్మాయి నోట్స్ పెట్టేది మనకి అర్ధమే కాదు
అర్థం కాదు అర్థం కాదు అసలు ఆ సిలబస్ కాపీలు ఉందా కొన్నీ
మనం రాసేది ఒకలా ఉంటది ఆమె చెప్పేది వేరే టాపిక్స్ ఉంటాయి వచ్చి కొషన్లు అడుగుతుంటది చెప్పండి చెప్పండి అని ఏం చెప్పాలి
మ్
ఇంకేంటి సంగతి
ఇంకేం లేదు చెప్పాలి నువె
ఏం చేస్తున్నారు అంతా
ఏం లేదు ఫోన్ చూస్తా ఉన్నారు మా రూం మేట్స్ ఔటింగ్ అంటున్నారు జూనియర్స్
అప్పుడు మండే కదా వచ్చింది వాళ్ళు ఇంటి నుంచి
షాపింగ్ ఆఫర్స్ ఉన్నాయంట షాపి ంగ్ ఎళ్తాం మ్
మ్
మంచి ఆఫర్స్ ఉన్నాయని ఎళ్తానాం
మ్
ఇంటికెళ్ళావా నువ్వు మ్
మీ రూమ్ లో ఎంత మంది
ఎయిట్ మెంబర్స్
ఇప్పుడు ఉండాల్సింది
ఎయిట్ మెంబర్స్ ఉండాలి ఇప్పుడు ప్రజెంట్ మేమ్ ఫోర్ మెంబర్ ఉన్నామ్ ఇంకా ఫోర్ మెంబర్స్
ఎవరొస్తారంట
రాజీ వస్తా అనింది
మ్
ఇంకా ఎవరు ఇంకా ఎవ్వరు అనుకోల ఎవరు వస్తారో తెలిదు
మ్మ్
మీరు ఫైవ్ మెంబర్సఎనా ఇంకా
ఆ ఇంక అంత మించి ఆడేస్తారు మాకు
ఆ
మాకొచ్చి కూడా సార్ డైరెక్ట్ర్ సార్ ఏం చెప్పాల
ఆ
హ్మ్ చ్చే చూస్ కొని వెళ్ళిపోయాడు పాపం ఆ పిల్ల రాము సార్ చేతా ఏయ్ అనిపించుకునింది
ఆ
వార్టన్ మేడం వచ్చి డోర్ తొడుతే తీలేదా తీకపో పోతే ఇ జయశ్రీ కావాలనే తీలా వాడున నేను త తీను తను తనును పెద్ద పెద్దగా అ పిల్ల గొంతు తెసిందే కదా పద్ద్దది సార్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు బ్రిడ్జి దగ్గరే బ్రిడ్జి దగ్గర ఖాళీ ఉంది చూడు
వినిపించిందా వాళ్ళకి ఆ
ఆ పిల్ల టరస్తునే లోపల సారుండి ఏ అన్నాడు దెబ్బకు బిత్ర పోయి మళ్ళీ నిన్ను చూస్తే మొన్న జరిగిందా నిన్ను చూస్తే టీ వచ్చి టీ లేటుగా వస్తున్నాయి కదా ఈ మధ్య టీ ఫోన్ చేసి హలో టీ వచ్చినయా అని అడిగింది ఎవరమ్మావే అన్నాడు ఆయన ఏం కావాలని స్పీకర్ లో పెట్టి టి చుడు కాల్ చేస్తే అ న వచ్చింది త నేను స్టడీకి వచ్చేటప్పుడు పిలుచుకొని పోద్దు కదా అందరినీ ఏం మీరస్ బేరు బట్టారు ఏ అన్నానా అంటే ఏంటవే ఇవ్వే దొరిగిపోతుంది ప్రతిసారి రాము సారికి అని చెప్పి నవ్వుతుంది మళ్ళ బ్రిజిమంద పోయి సార్ కింద ఉన్నాడు మన స్టడీకి వెళ్ళేటప్పుడు కావాలని వె బ్రిడ్జ్ మీద పోయి వేస్ట్ అడకి రండి అని చెప్పి పెద్దంగా అరస్స్తుంది నమత బిరుబోల్ ప భలే చేస్తుంట్రారు కానీ అన్ని కావాలని చేస్తున్నారు అని చెప్పి అన్నింది జయశ్రి
హ్మ్
పాప రెండు సార్లు ఇరు కునీంది
ఆయన దొరికింటే ఇకంతే
టీకి నేను రాను పో ఆయన తిట్టాడు మళ్ళీ ఆడ పెద్దం కరుసద్ వార్డ నన్ను ను్వు పో నను రా నువ్ను తెచ్చియండి అనింది
హ్మ్
మ్మ్ అయినా ఏందో లే సారు కూడా అసలు నాకు స్పోర్ట్స్ నుంచి అసలు ఏందో పార్షయాలిటీ బలే చూపిస్తాడుబ్బ
హ్మ్
అప్పుడు మనం తెలిదు ఏదో అనుకున్నాం గాని అక్క వాళ్ళు కూడా చెప్తుంటే అక్క వాళ్ళు చెప్తే కని తెలిలా ఆ ఒక్కరు కూడా నిన్ను చూస్తే ఆ నిన్న మనం నేను బట్టల తూడానికి వచ్చేసా చూడు మీరు లైబ్రరీలో అంటే వచ్చేసాను అంటే రెండు నైట్ డ్రెస్లు లే లాంగా నంద దదికేసి పైకి వచ్చేసిన వచ్చేసి అరెస్టుంటే అప్పుడే ఎక్కినాను నలుగురు కూర్చొని ల్యాబ్ లో అనాలసిస్ ల్యాబ్ లో ఓ అని ఆరుపు ఫలుో నవ్వుకోడాలు వాళ్ళ పని మ వాళ కాలేజ్ అంతకే వస్తున్నట్టున్నారు
ఎవురొరు వెంకి సారా
మన ఇంన్చార్జ్ ఔళ్ళిద్దరొల్లా ముస్లిం ఓళ్ళు ఒళ్ళు ఓళ్ నలుగురు ఆ అందుకే ఒస్తున్నట్టున్నారు ఓళ్ళు చదువు చెప్పడానికి ఒస్తున్నట్లేదు
ఆ వాళ్ళంతే షో జేస్తా ఉంటరంత
మ్ ప్రసన్న మేడం కి సార్కి గొడవయిందంట గదా
అవునా
నాకు నెన్నె దెలిసింది ఇట్ట కాల్స్ మాట్లాడతానే తెలిసింది ఎవరో చెప్పారు అనాలసిస్ సార్ అనాలసిస్ సార్
ఏమన్ని ఏమైందంట
ఏందో ఎందుకు సర్ మీ దగ్గర టాలెంట్ ఉంద చెప్పొచ్చు గదా ఎందుకు పిల్లల్ని ఇలా టైం వేస్ చెపిస్తున్నారు క్లాసులు చెప్పచ్చు గదా ఏదో అనిందంట దా దానికి ఆయిన రివర్స్ అయ్యి గొడవేసు కున్నాడంట
మ్
మనం ఏం చేయలేం ఇంక అందరు అట్టే ఉన్నారు మన దగ్గర టాలెంట్ టుంది కాని చెప్పునే చెప్పరు
ఇంక అనాల్సిస్ తప్ప ఏమీ లేద్ ఆయన దగ్గర
మ్ ఒలిద్దర్నేస్కొని చుట్టూ
కాలేజ్ మొత్తం రౌండ్
ఉం ఈ రాము సర్ జూస్తే పాపం వీళ్ళకి ఇ మ్యాట్రిక్స్ ఒక్టే మనకన్నా కొంచెం చెప్ ప్పారు వీళ్ళ కొట్టి మట్రిక్సే జెప్పారంట అ సార్ పిల్శి మన్న వాళ్ళ్కి ప్రీ ఫైనల్ లో ఏదో జరుగుతుంటుం లాస్ట్ మిడ్డొ ఏదో జరుగుతుంటే పిలిచి అడిగారంట మండే క్లాస్కి రండీ అని సర్ మండే స్ ఎగ్జామ్ ఉంది సర్ అంటే ఏం ఎగ్జామ్ అని అడ
ఆం
సమ్మ్ సర్ అన్ చెప్పింతే అవునా సర్లే ఎగ్జామ్ రాసేస్ రండ్ ఆఫ్టర్నూన్ క్లాస్ చెప్తాన
మ్ క్లాస్ లు ఉన్నప్పుడు చెప్ప మను ఎగ్జామ్స్ ఉన్నప్పుడే
నిన్న నిన్న తీసుకున్నారంట సరే నిన్న తీసుకున్నారు తీసుకున్నట్ట్ ఏమనా క్లాస్ చెప్పారంటే క్లాస్ గుడ చెప్పలేదంట మోడల్ పేపర్ జెప్పారంట
మోడల్ పేపర్లు వాట్సాప్ లో పెడితే చూస్కోరా వాళ్ళు పిళ్లల్ ప్రె ప్రాబ్లం రేశి చేయాల్సింది సర్ ఈ ప్రాబ్లం ఎలా చెయాలి మిర్ చెప్పలేదు గదా మోడల్ పేపర్లో
ఇప్పుడు కూడా మ్యాట్రిక్స్ గురించి మాత్రమే చెప్పుంటాడు
ఏమిరాదు
ఆ అసలు ఆ మ్యాట్రిక్స్ అసలుకే రాదా ఆమె ఆడబోతే సెమ్లో
ఆ
మ్ ఎట్టక్క మేము ఎట్రాయాలి మ్యాస్ అసల్కే మ్యాస్ అంటే అందరికి భయం
అవ్ను అ మ్యాస్ మ్యాస్ రాదనే గదా ఇ బైపి బైపీస్ తీసుకొనేది
ఊం
ఊం
ఊ వీళ జూనియ నిన్న స్టడీలో ఉన్నావా నువ్వు ని స్టడీకి వచ్చావా
రాలేదు నేను
ఎన్న స్టడీలో మొన్నే గొడవేసుకుంది ఆమె
ఎందుకు